హలో ఖాళీగా ఉన్నరా అండి
ఇం ఖాళీగానే ఉన్నాండి చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు
తిన్నారా
ఆ తిన్న తిన్నారా మీరు
తిన్నాము అండి
ఏం కర్రీ
తోట కూర
తోట ఫరనా
అవునండి
మాద మాది పప్పండి
ఓే
దుండకాయ ఇంకా పప్పు చెప్పండి మరి ఇంకా ఏంటి ఏంటండి
ఏం చేస్తున్నండి
ఏం చేస్తారండి ఖాళీనే ఉన్నా
మీకు ఏ విధాల అంటే ఇష్టం
నాగా చలికాలం వింటర్ సీజన్
ఇంగ ఫండి
మనం వింటర్ లోనే అయి కదండి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అలాగే మన మనం మన వరకు మనం చేసుకోవచ్చు కానీ వర్షాకాలంలో రైన్ రైైన సీజన్ అయితే ఆ రెయిన్ కి అసలు మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేము రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అలాగే ఇంకా మా ఇట్లు ఇటు చెరువు ఉంటారు కదా చెరువులో ఒక గట్టి ఇడవడం గేట్ ఇడవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా దాని వల్ల చిన్న చిన్న నా ఆగులు ఉన్న వాటికి చాలా వాటర్ వస్తాయి కదా అలా రావడం వల్ల రోడ్స్ బ్లాక్ అయిపోతాయి ఎంత బురద బురద ఉంటది అసలు మనం ఎక్కడికి వెళ్ వెళ్లలేము మనం ఏం వర్క్ చేసుకోలేము
అవునా అండి
అవునండి
హ ఈ మధ్యకాలంలో లైక్ హెయిర్ ఫాల్ అనేది హెయిర్ ఫాల్ అనేది బాగా స్టార్ట్ అవుతుంది కదా జుట్టు రాలిపోవడం దాని మీరు మీ స్పందన ఏమంటారు ఒపీనియన్ ఏం చెప్తారు
అంటే ఈ మధ్య మనం షాంపూలు వాడుతున్నాం కదా అండి రకరకాల షాంపూలు అనేవి సి అవిిమానకిిక ఉ వాటి వాటి ఏం చేస్తావి కెమికల్సే కదా కెమికల్స్ అనేది బనర్కి మన స్కాల్స్ కి అంట అది మొత్తం హెయిర్ ఊడిపోతుంది కదా మన బాడీ మొత్తం అనేది అసలు బాడీ మొత్తం మొత్తం సెన్సిటివ్ ఉంటంది కదా మన బాడీని దాని వల్ల హెయిర్ ఫాలో అవుతూ ఉంటాదండి ఇంకా ఏం చేస్తారంటే హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి ఇంకా మళ్ళా కండిషనర్స్ అనేసి హెయర్ ఆయిల్స్ అనే సి స్కల్ఫ మసాజస్ అన్నీ మేము ట్టు డిఫరెంట్ ఫరెంట్ ఆల్స్ పె వల్ అ కూడా కెమికల్స్ తోనే పెడతారు కద కెమికల్స్ ఉంటాయి కదా దాంట్లో
ఆ అవునండి కెమికల్స్ ఉంటాయంండి హ
కాలంలో మంచి వాళ్ళకి జుట్టు అనేది దృఢంగా ఒత్తుగా నల్ల గా ఉండేవి పొడుగ్గా కానీ వాళ్ళు వాళ్ళు కుంకుడుగాయలు కుంకుడుగాయలతో స్నానం చేసే వాళ్ళు కదా వాలా కాలంలో ఇవన్నీ లేవు కదా షాంపూలు కండిషనర్లు
లేవు అవును
ఇంకా మనం మనమైనా ఇప్పుడు ఆయిల్స్ బయట కొను కుంటాం గని వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటారు కదా ఇప్పుడు మనం కొబ్బర్ కాయలు కోట్ టినయి ఉంటాయి వాటితోనే వాళ్ళు ఆయిల్స్ ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళ హెయిర్ ఆయిల్ అలాగే వాళ్ళకి ఇంకా తిన్ మనం
మన పూర్వీకుల కాలంలో మన పూర్వీకుల కాలంలో లైక్ ప్యూర్ స్వచ్ఛమైన కొబ్బరికాయతోని నువ్ ఇర్చుకొని వాడే వాళ్ళు కాబట్టి వాళ్ళ హెయిర్ అనే ది దృఢంగా పొడుగా నల్లగా ఉండేది మనది మనం పారాషూట్ అట్లా కంపెనీస్ నుంచి ట్రై చేస్తున్నాం కాబట్టి మనం నాచురల్ ఇప్పుడు అన్ని కల్తయే దొరుకుతున్నాయి బయట ప్యూర్ అనేది ఏది లేది కదా సో బయటికి వెళ్ళి తీసుకుందాం మార్కెట్ లో నుంచి తీసుకుందాం అన్న అది ప్యూర్ ఉండకపోవడం వల్ ల్ల
అవును అలాగే మనం ఫుడ్ అనేది మనం ఫుడ్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి కదా అండి మరి ఏం చేస్తారు అంటే మీరు ఎక్కడ ఉంటారు హాస్టల్ల్లో ఉంటారా ఇంట్లో ఉంటారా
హాస్టల్లో ఉంటానండి మీరు
నేను కూడా హాస్టలేనండి హాస్టల్ లో ఉండడం వల్ల మనకి ట్యాంక్ లో నుంచి వాటర్ వస్తాయి కదా నీళ్లు అనేవి మనకి ట్యాంక్ లో నుంచి వస్తాయి కదా
అవునండి
కని క్లీన్ చేయరు కదా అండి క్లీన్ చేయికపోయేసరికి దాంట్లో అంతా మట్టి దుమ్ము అన్ని ఉంటాయి బాక్టీరియా ఫామ్ అయి ఉం టది మొత్తం అట్లా క్లీన్ చేయిపోయేసరికి మనం అవే వాటర్ తోని మనం స్నానం చేస్తాం మన తలకి కూడా మన హెయిర్ కి కూడా మనం హెడ్ బాత్ కూడా ఆ వాటర్ తోనే చేస్తాం కదా ఆ బ్యాక్టీరియా అనేది ఇంకా మొత్తం మన హెడ్ కి ఇట్లా పట్టుకొని ఉంటది కదా అట్లా కూడా హెయిర్ ఫాల్ అయితది మనకి
హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి అలా అలానే అవుతదండి ఇంటికాడ ఉండే వాళ్ళకి అట్లా అలాని ఏం చెప్పట్లేదు ఎందుకో అండి హాస్టల్లో ఉండే వాళ్ళ కని కాదు బేసిక్ గా కొంచెం హెయిర్ ఇంటికాడ ఉండే వల్ల కొంచెం మంచి తక్కువ రాలతుదని నా ఒపీనియన్ మీరేమంటారు అది వాళ్ళ ఫుడ్ వళ్ళ కానీ హాస్టల్స్ లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి జుట్టు రాలడమే సమస్యగా ఉంది ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినాక సరిగ్గా ఫుడ్ తీస్ కోరు రెస్ట్ లెస్ స్ట్రెస్ వల్ల
ఉ మ్
ఈవెన్ స్ట్రెస్